హాయ్ ఆ వినిపిస్తుంది గాలి సౌండ్ బాగా వస్తుందండి
పక్కకెళ్ళి మాట్లాడతా
అ కొంచం
ఇప్పుడు
ఆ ఇప్పుడు కొంచం ఓకే
ఏం చేస్తున్నారు
ఇప్పడు దాక చదువుకున్నా ఏ నిద్ర వస్తాంది ఫోన్ పడతాన చదువుతాన ఫోన్ పడతే నిద్ర పోతాంది బుక్ పడతే నిద్ర వస్తంది
దేనికి ప్రిపేర్ అవుతున్నారు
పీజీ ఎగ్జామ్ ఉంది రేపు నాకు
టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యిందా
మొన్ననే అయిపోయింది ఫ్రైడే రోజు
అవునా సెంటర్ ఎక్కడ పడింది మీకు అవునా ఎక్కడ ఎటు సైడ్ అది ఏ పెద్ద పల్లి దగ్గర కరణం దగ్గర పెద్ద పల్లా
పెద్దపల్లి పెద్దపల్లి గోదరికెలి మధ్యలో ఉంటది
ఆహా ఎట్ల వెళ్ళిండ్రూ వన్డే బిఫోర్ వెళ్ళి ఎక్కడయినా ఉన్నారా అమ్మో అదే రోజు ఏళ్లిండ్రా
ఉమ్ మస్ ఆఫ్టర్నూన్ ఉండే కుట్టనను
మా అక్క కూడా రాసింది ఆ మా అక్క కరీంనగర్ లో పడింది సెంటర్
ఉమ్ చాలా మందికి పెద్ద పల్లిలో పడితే మన తల్లిలో పడుతే లేకపోతే కరీంనగర్ అయఎన్ జోన్ లో పడుతుది కరీంనగర్లో ఇక్కడే జేఎన్టీయులో పడుతది పెద్దపల్లిలో అయితే పెద్ద ఇవి బాగ క్యాంపస్ లో
తిన్నరా మరి డిన్నర్ కంప్లీట్ అయ్యిందా
ఆ సెవెన్ కే తినేషిన ఈరోజు తొందర
అమ్మో అంత తొందర తింట్రా
ఈ రోజు మధ్యాహ్నం తినలేదు సరిగ్గా మార్నింగ్ టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం
ఐషో ఎందుకి ఈరోజు సండే గద రెస్ట్ గద మొత్తం పడుకున్నారా అయితే
ఏ లేదు పండుకుందామని చూస్తే నాకు ఆఫ్టర్ నూన్ నిద్ర రాదు ఒకవేళ ఆఫ్టర్నూన్ వండుకుంటేగా పన్నెండు ఒంటి గంట కి పంట నైట్ నేను
నిజంగా అట్లనే అవుతుంది నేను మ్యారేజ్ కు ముందు ఆఫ్టర్నూన్ అసలు పడుకో పోయేదాన్ని ఎప్పుడైనా పడుకుంటే హెడ్డేక్ వచ్చేది
సగం సగం నిద్ర అయితే గోరం నిద్ర వస్తది మళ్ళా ఘోరం తలకాయ నస్తది
ఏంటి మరి
ఎగ్ నాన్ వెజ్ తక్కువ మేమ్
ఎందుకు
మేము అంతే ఇగ మా ఇంట్లో నడవదు ఎక్కువ
అవునా డాడీ వాళ్ళు ఎవరు తినరా ఇంట్లో
ఆహా ఎవరూ తినరు ఎక్కవ బాగా తక్కువ ఒక మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే
అంటే వెజిటేరియన్లాగా మీరు గ్రేట్ అయితే
నడిచే ఉంటే సండే సండే ఎగ్ నడుస్తుంది
ఆహా
ఏ నాన్ వెెజ్ తక్కువ
మా హస్బెండ్ కూడా తినరు మేం ఇంట్లో ఇంట్లో అందరం తింటాం మా హస్బెండ్ ఒక్కరు తినడు చికెన్ మటన్ ఆ ప్యూర్ వెజిటేరియన్ ఏం తినడు
అబ్బా మస్త
చిన్నప్పటి నుండి అంతే అంటే ఆయన కి ఈసీ కనిపిస్తది నేను ఒక్కదాన్నే తింట ఆయన తినడనీ నేను కూడా తినద్ద అనుకున్నా కానీ తినేదాన్ని నాకు ఎట్లా మానెయ్యాల అది కంటిన్యూ అయ్యింది
ఇదిగో మీ హస్బెండ్ తినడు మీ హస్బెండ్ ఒపినియన్ ఇది మీది అంతే ఎవల్ ఫుడ్ వాళ్ళది మిగతా విషయంలో ప్రేమ చేంచుకో ఫుడ్ విషయంలో
అవును ఒక్క ఒక్క తినడు కదా ఒక్క ఎట్లా తింటారుని ఇట్ల కొందరు అని అవి కూడా ఏ తింటా ఇది నా ఇష్టం కదా అని
నే ఉంటారు కదా
అందుకే నేను టూ ఇయర్స్ అయితంది పెళ్ళయి తినడు కదా అని ఇగ ఆయన తినేటప్పుడు నాకు ఆయన పక్కన కూచొని తినాలని నాన్ వెజ్ అయి ఆయన ఒకసారి మేము ఒకసారి తింటాం ఇగ ఫస్ట్ తినేసి
ఫుడ్ లో అస్సలు అవ్వద్దు ఇంకా మీరు ఇంకా మదర్ కాబట్టి ఇంకా అసలుకే కాం
లైఫ్ లాంగ్ నాన్ వెజ్ తినకుండా ఉండాలంటే అమ్మో
మీరు అట్లా కదా అందుకే మీ హస్బెండ్ ప్యూర్ వెజిటేరియన్ దొరికిండు
ఉంటార అనేసి
అట్లనే ఉంటది అట్లనే ఉంటది ఎవరికి ఇప్పుడు మనం ఉన్నాం కదా మనం ఏదైతే ఉంటామో దానికి కైట్ ఆపోజిట్ వాళ్ళు దొరుకుతారు మనం ఇది చెయ్యం అనుకుంటాం కదా చె ఎట్లా చేయవో నేను కూడా చూస్తా అన్నట్టు చేస్తా
ఫస్ట్ ఏమో పెళ్ళి చూపులు అయినా తరువాత నాన్ వెజ్ తినడు అంటే ఆ తినకుండా ఎవరు ఉంటారు ఏదన్న ఒకటీ తింటడు కావచ్చు నాకు స్మెల్ కూడా పడదు కదా మటన్ స్మెల్ అంటే ఏడుకో పోత మొత్తం కొమటోలలెక్క అంతే అసలు అట్ల ఎట్లానో ఏవో ఇక స్మెల్ పడనోళ్ళకి ఏదో అయినట్టు అయితది కావచ్చు ఇగ అంతే కావచ్చు అవునా
ఆ ఇగా నడవదు కదా ఇగ ఇంట్లో కూడా లేదు నాకు కూడా అలవాటు లేదు ఇక ఒకవేళ ఇంట్లో ఎవరైనా తెచ్చ ఇంట్లో తెచ్చినా కూడా ఇగ నేన్ తినను ఎగ్ ఒక్కటి తింట ఆ ఇ తిన బుద్ధి కాదు ఇగా ఇంట్లో వాళ్ళు తిన్నప్పుడు కూడా నేను తినలేదు నాకు ఇష్టండదు కాబట్టి నేను వెజ్ ఏమన్నా చేస్తను
ఆ ఎక్కువ తినకపోతే దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండది తినాలని కూడా అనిపించంది అ
ఉమ్ ఎగ్ ఒక్కటి ఇష్టంంగా తింటారు నేను అప్పుడప్పుడు బిర్యానీ తింటా అంత బిర్యానీ ఈస్ ఎమోషన్ అంతే
ఈరోజు మరి బిర్యానీ
ఉమ్ అదొక ఎమోషన్ అన్నట్ అంతే ఇగ మీగత ఏం చేస్ నందినకు
బిర్యానీ మంచిగా అనిపిస్తది మా హస్బెండ్ నాన్ వెజ్ అసలు ఏం తినడు కానీ స్వీట్స్ ఆయన తిన్నంత డేంజర్గా ఎవ్వరూ తినరు ఎంత గోరంగా తింటాడో స్వీట్స్ ఇద మాములుగా తినడు ఫుల్ ఆహా ఆయనదాయిన తింటే చపాతి చేస్తే చపాతిలోకి గులాబ్ జామ్ పెట్టుకోనీ తింటాడు ఏదన్నా జ్యూస్ చేస్తే ఇంకేదో కలుపుకొని తింటాడు అమ్మో అవి అ కాంబినేషన్స్ చేస్తే నాకే స్టార్టింగ్ లో గౌరవం డిఫరెంట్ డిఫరెంట్ ఆ ఇంకా మున్న ఏదో చేసిండు అట్లనే ఏమైనా స్వీట్స్ ఉంటే అవి ఒక్కదానిలో ఇంకోటి మిక్స్ చేస్తుంటారు దాన్ని ఆ
క్రియేటివిటీ చాలా ఎక్కువ
ఆఁ అమ్మో అస్సల్ నచ్చలేదు ఈవెన్ మాములుగా స్వీట్ తింటేనే ప్చ్ కొంచెం అనీజీగా అనిపిస్తది అట్ల తింటే కట్టన్
మీ ఇంట్లో గులాబ్ జామ్ తిన్నా కొలిగా హాఫ్ డే తిప్పుతనే ఉంటది నా హాఫ్ డే తల్కాయంత తిరుగుతనే ఉంటంది. అంత స్వీట్స్ ఇష్టం లేదు నేను ఏదో ఫార్మాలిటీ తింటా
నట్టైతది ఎదో కొంచం తింటే ఓకే గానీ ఎక్కువ తింటే ఆఁ అవును హెడ్డెక్ గూడ వస్తది నిజమే
ఎట్ల తింటరో ఏమో! జిలేబీ అంటే నాకు బాగ ఇష్టం హాట్ హాట్ ఉండాలి జిలేబీ ఇట్ల వేడి వేడిగా పొగలు రావాలే ఒకటి రెండే తింటా ఒకటి తింటా ఒకటి తింటా ఒకటి తింటా మహా అం టే రెండు అంతకు మించి మూడోది తినలేను నేను బాగ ఇష్టం నాకు జిలేబీ వేడి వేడి జిలేబీ ఆఁ మ్ఁ స్వీట్స్ తిన్లేను నేను ఎక్కువ అసలు ఇష్టం ఉండదు హాట్స్ తింట బాగ అట్లని బాగ కారం తిన్లేను హాటు, హా
అన్ని నార్మల్ అన్నట్టు స్వీట్స్ ఎక్కువ కాదు హార్ట్స్ ఎక్కు కొంచెం కొంచెం
బాగ తక్కువ స్వీట్స్ ఆఁ రేపు ఎగ్జామ్ ఉంది కాలేజ్కి ఎళ్ళాలి
ఆ కాలేజ్ కెళ్తారా మరీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు స్కూల్ కెళ్ళలేకపోతే అట్ల మార్
లీవ్ తీసుకున్న. ఏ లేదు నేను జాయిన్ అయ్యేటప్పుడే చెప్పిన సార్ కి సార్ నేను ఇట్ల పీజీ చేస్తున్న ఓపెన్ లోనే నాకు ఎగ్జామ్స్ కు మాత్రం హాలిడేస్ కావాలే అంటే, సరే మేడం అని చెప్పింది.
అవునా ఈ రేపు ఎగ్జామ్ ఉంటే ఎల్లుండి మళ్ళీ
మళ్ళి స్కూల్ కి ఆఁ స్కూల్ కి మళ్ళీ ఎగ్జామ్ కి మళ్ళీ స్కూల్ ఆ రేపు గౌడ్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లిలో
బెల్లంపల్లిలోన ఇప్ ఎన్నిన్నై ఎక్జామ్స్ ఇప్పుడు ఎన్ని డేస్
ఆఁ ఫైవ్ ఎగ్జామ్స్ ఉంటయి
ఆఁ ఆ హఁ ఇప్పుడు డే బై డే నా!
ఆ డే బై డే ఉంటది, ఇగ స్కూల్ కి గూడ డే బై డే వెళ్ళాలి.
ఆఁ మీ పిల్లలకి ఎంజాయ్ ఏంటేంటి ఇగ టీచర్ వస్ తలేరని డాన్స్ చేత్తర్ కావచ్చు
ఆల్మోస్ట్ అట్లాంటిదే
కదా బిగ పట్టుకొని ఏం చేత్తర్ మళీ
ఏ చిన్నపిల్లలు కదా మేడం బలే అనిపిత్తది వస్తావుంటే ఒక పిల్లనైతే ఊకె అడుగుతది
కు కోపం వస్
చిన్న కోడి పిల్లలు ఉంటయి కదా మేడం ఇట్ల నాన్ స్టాఫ్ సౌండ్ చేస్తే అట్ల అనిపిస్తది నాకు నర్సరీ గాని ఆ క్లా క్లాస్లల్లకి పోతే
కనీ ఫుల్ గొట్టే టీచరో బెదిరి చ్చే టీచరో లేకపోతే అమ్మ మా మేడం వస్తలేదని ఆ రోజు డాన్స్ ఎంజాయ్ చేత్తర్ ఇగ వాళ్ళు
కాన్ నన్ అనబుద్ది కాదు మేడం గట్టగా చిన్న పిల్లలయితే నేన్ పొద్దునన్కి వస్ సం జూసినా క్లాసెస్ బిజీగ ఉండి వెళ్ళడం కాలేదు నేన్ నీకోసం జూస్ నాన నాకు ఎందుకు గన్పిలే పొద్దు నుంచి అని అడుగుతాను గ పిల్లనయితే దానికి ముందు రోజు ఓ క్లాస్ లేకుండే ఈజర్ ఉండేనా అయితే ఒక్క నిమిషం అండి అ వస్తున్న ఫైవ్ మినిట్స్ ఇదది కొంట హలో తీస్కపో ఆం
ఎవరు పిలుస్తున్నారు మీ మమ్మీ వాళ్ళ
మ్మ్ ఏవో ఫ్యాన్ కోసం అని అ ఫ్యాన్ కోసం అని పిలుస్తుంది
ఆహా ఎందుకు బయట కూర్చొని మాట్లాడుతున్నర
ఏ లేదు రూమ్ లోనే కూర్చున్నాం పైన ఫ్యాన్ వస్తా లేదయితే టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నాము
ఆహా
మ్ బాబాయ్ పండే రూమ్లో కూలర్కి అందతలే అయితే ది మ
అవునా మా బాబు ఈరోజు ఆ టునన్ గడుకోలే ఇంతకు ముందే పడుకున్నాను లేకపోతే ఈ టైమ్ లో కూడా మాట్లాడేటట్టు ఉంచడు అసలు నన్నే ఏదో పడుతున్నాడని మాట్లాడుతున్నా
మ్ మస్తు కష్టం అయితది పిల్లలు అంటే మా అక్క పిల్లలు కూడా మొన్నడు దాంక ఉండే ఇంట్లో గమ్మద్ గమ్మదనిపిచ్చేది
ఇగ వాళ్ళు వెళ్ళిన తర్వాత
అస్సలు మంచిగా అన్పియది పిచ్చి పిచ్చి లేసినట్టు అనిపిస్తా అంటది తేప కొచ్చం కూర్చున్నటోడ మీ అమ్మీ అని పిలుస్తారు నన్ను వాళ్ళ మమ్మీ ఏమో అమ్మ అమ్ అని పిలుస్తారు ఆళ్ళక్కనేమో అమ్ములు అమ్ములు అమ్ము అని పిలుస్తారు ఈ అమ్మి అమ్మి అని పిలుస్తు ఉంటు ఉండేటోడు గమ్మత్ అనిపించేది
నాకు అట్లనే అనిపిస్తా
హ్మ్ తనే బాగా రోజులు ఉన్నా మళ్ళా ఎప్ ఎక్కువ రోజులంటే ఎక్కువ అటాచ్మెంట్ పెరుగుతది బాగా ఇబ్బంది అయితది అప్పుడు అయితే ఇంకా అందుకే కొన్ని రోజులే ఉండాలి
అవున ఆ
మ్
ఓకే అండి థ్యాంక్యూ
హ ఓకే ఓకే